అంటే చూసుకొని నీకు చేయొచ్చుగా హలో
స్ హలో
ఎం జేస్తున్నవ్
ఏ సెట్ అట్లా నువ్వేం చేస్తున్నవ్
ఏం జేత్తలే తిన్నవా
ఉ తిన్నాను
తిన్న ఏం కూర
చిక్కుడుగాయ్
ఆహా పోయినవా కాలేజికి
హా పోయినా
సినిమా ఏందో రిలీజ్ అయిందంట ఏం సినిమా
ఉమ్ ఉస్తాద్
ఉస్తాదా దురంధర్ సినిమా గూడం బాగుంది దురంధర్ దురంధర్
ఏవర్ రురారి
ఓర్ దా అదే విన్ది ధనుష్ మారి మారి
ఉ హు చూడలేదు ఆది ఇంకా కణం
ఈ ఇండియా పాకిస్తాన్ ది యుద్ధాలు అయితాయి గదా దానికి సంబంది చింది అది
ఉహు
ఉ
సినిమ
ఇప్పుడు వాస్తవ మల హైదరాబాద్ కి
వస్తా
ఎప్పుడు
టైమ్ బట్టిది.
మసలు నీకు మసి చుపయాలని చూస్తున్నాం.
ఊ
చాలా ప్లేసెస్ చూపియ్యాలి నీకు
నేను కూడా చాలా చూడాలి.
చెప్పాలా ఏంటి.
చెప్పు లే అసలు హైదరాబాదనా రాల
అయ్యా
ఊ
అవునా చార్మినార్ కడా మస్తుంటది తెలుసా.
ఉహమ్
బ్యాంగల్సూ అప్పుడు అప్పుడే చేసి
ఆ
అలా బ్యాంగిల్స్ లె ఫేమస్ హలో
ఒక నిమిషం ఉ
అక్కడ బ్యాంగిల్ ఫేమస్
అవునా
అ ఇంకా బిర్యానీ కూడా దమ్ బిర్యానీ హలో
హు
ఇనిపిస్తుంద మరి ఎం సప్పుడు చే హలో
చెప్తున్నావు కదా, నాక ఏం తెలియదు కదా అని వింటున్నా.
ఆహో అడుగుతే చెప్తారు. నువ్వమని అడిగితే చెప్తారు.
ఊ
ఊ
వసో అమ హైదరాబాకి హలో హైదరాబాద్ కు వస్తవా ఇరవై కి
ఆ వస్త
జల్ది నువు వచ్చినవ టే చార్మినార్ చూపిస్తా కాళికా మాత టెంపుల్ చూపిస్తా అన్ని టెంపుల్స్ చూపిస్తా
నియవ్వ కాదు చిన్నవి గేమ్ ఉంది అది టాస్క్ గెలిచినవల్లె వన్ డే నుంచి ఆడుతున్నారు పర్లేదు మా
ఉస్
ఆ వసా నువు ఎప్పుడు వస్తావు ఏలూరు
ఇప్పుడు అన్ని చూపియాలే నాకు
ఉ చూపిస్త ఆయామ్ హ్యాపీ
చూపియలే అంటే గుద్దుత
ఓకే నువ్వు రా చూపిస్తా మొత్తం తిప్పేస్తా నిన్ను
ఏమేం టెంపుల్స్ ఉంటయి
ఉ నువ్వు ఏ దేని దేనికి తీసుకెళ్ళమంటే దాని తీసు యెల్త
నాకు తెల్వది కదా మీ దగ్గర ఏముంటాయో
అన్ని అన్ని దేవుళ్లు ఉంటరు
విజయవాడ దుర్గ దుర్గామాత
ఎందుకు పెటిచి అన్యదేవ ఏమి
ఏమే వేణు గాడు బయటకు పొంగ తీసుకోవే యస్ టిస్ వచ్చేత కోడింగ్ యేన
కొంసేపు ఉండు ఎం జరిగిన ఫస్ట్ డే
ఉప్ప పారు పెద్దొలిద్దరికి
య
వో రెండు వందల ల్యాండింగ్
కిరణ అవదు
మరత పిన్ పెట్టుకుంటున్నావా అది కనపట్లేదు త అదే ఓ
డబ్బులులి ఇవ్వలే
నా
హలో జీ ఉన్నావా ఇప్పుడు షాపులో ఉంటావా
ఆ షాపులు
త్రీస్ కొంచెంసేపు మాట్లాడొచ్చగా నా తోటి
మాట్లాడతా చెప్పురా ఎందుకు మాట్లాడను మాట్లాడు బ చెప్పు
మ్ మమ్మీటి ఏం చేస్తురు ఇంటికాడ
నేమ్ తో ఇట్లా
పోయిన్న తమ్ముడు స్కూల్కి
హ
ఏ క్లాస్ ఇపుడు
వాడ సిక్స్త్
ఆహ చెప్పు మల్ల ఇంకా
ఉ నేను నువ్వే జెప్పల్లి
మీ ఊరుకొచ్చినాం ప్పుడు విజయవాడ తీస్ పోతావా అని అడిగిన
తీసుకెళ్తా అని చెప్పా గదా
ఏమేమ్ బీచ్లు ఉంటే
బీచసా బీచస్ ఏముండవ్
ఉండవ ఆంధ్రా అంటేనే బీచ్లు అసలు
తెలీవ్ అయితే థిన్డం పడుకోడం
నువ్ వచ్చినప్పుడు అయినా బీచ్ కి పేరు పాలెం బీచ్ పోయినా కొంచల దీవి బీచ్ పోయినా
మరీ నువ్వే ఎల్తున్నావ్ కదా నా ఇక్కడన్న ఒక్కసారి కూడా వెళ్ళ
ను నువ్వు మా హైదరాబాద్కి రావు మీ ఆంధ్రలో పోవు ఎట్లా
లా ఏం చేద్దాం
పోవాల రా అన్నీ దిరగాలి
ఊమ్
తిరగాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తం చెప్పు
ఉమ్ తెరుగుతా
ఇంకేంటి
ఇంకా ఏం లేదు ఎంత అమ్మినావ్ మళ శాప లా
ఊమ్
ఎంత అమ్మినావ్ షాప్ల
ఒక ఫైదా
ఫైవ్ హండ్రెడ్ ఫ తదనంట గ్రేట
ఫైవ్ హండ్రెడ్ యే నమ్ ఫైవ్ తౌజండ్ందాక ఎల్లల ఇంకా
అంతేనా
ఉమ్
చెస్తు మళ ఇంకా
నేన్నా నువ్వే చెప్పల్లి ఎప్పుడుొస్తావు మరి
నెక్స్ట్ మంత్లొసా
ఉమ్
మంచి కలుద్దాం
ఉమ్
పోధం ధా సరేనా
ఆ సరే
ఆ
అ
కావాలండి మేక్ కావాలి
ఆ మీరు ఇస్తారేమో అని అడుగుతున్న
ఇ అ హలో పందర అప్ప
హలో
హలో చెప్పిగా నేందక్కా గట్ల ఏస్తున్నవ్
పాండీ షాప్ లో అందరు ఒస్తున్నారు
ఆహా
ఊ
ఉ అంటే ఉ అను
ఊమ్ లేదు ఇంకా తాగాలి
ఇంకెప్పుడు
తాగుతా కొంచెం టైం ఉంది
ఊ
ఊమ్ తాగుతా
ఉ
నువ్వేం జెస్తున్నావు అసలు ఇప్పుడు
నేనేం జెసలే బయ్ ట తిరుగుతున్నా అన్నం దిన్న తిరుగుతున్నా
మళ్లినా
లేదు
ఊ
ఒక్కసారే దిన్న
ఇపుడు మళ్ళీ తిరుగుతున్నావా అంటున్నా
ఆ మల్ల నేను తిరుగుత ఎక్కువ
ఉహు చక్రాలు కడదామ కాళ్ళకి
కడతవ
ఉ
కట్టు
రా కడత
ఊ వస్తగా నెక్స్ట్ మంతు
ఊ ఒస్తా.
నెక్స్ట్ మంత్ వస్తావ్ కదా ఏం చేస్త వచ్చ అప్పుడు
హ్మ్ చరే
హ్మ్ ఇ ఏంటి విశేషాలు
ఏం ఉంది అన్ని నువ్ నువ్వే చెప్పాలి
చెప్పడానికి ఏం లేదు
హ్మ్ మరి
కలుద్దాం మరి రైటా
ఒకే
బాయ్ మళ్ళ
ఆవున్ సరే
మ్మ్